హు హూ చెప్పు.
హలో. హ్మ్.
చెప్పు ఏం చేస్తున్నావు తినిపిస్తున్నావు పాపకి.
మళ్ చెప్ప నిన్న అడిగి. అప్పల్ చేసిన.
ఉహుమ్ అమ్మ.
ఎన్ని వాళ్ళ.
ఆ ఆ. నా కా ఉహు చిన్నప్పుడు తినేది ఇప్పుడు తింటాలే. అచ్చా. హలో.
హ్మ్ ఏ. హలో.
నాకు అప్పలంటే ఇష్టం ఉండదు చ్ లో వేసుకుంటాగా హలో. వినిపిస్తుందా వినిపిస్తుంది నాకు.
ఏంది వినిపిస్తు. వినిపి వినిపిస్తుదా.
హ్మ్.
ఇంకేమి అప్పలు చేసుకుంటారు మీరు.
ఉమ్ అయే మడి పూవులు గ్యారెలు. అచ్చలు.
హ్మ్.
హ్మ్ హ్మ్ ఇంకా.
హ్మ్ సకినాల్.
హు హు అదే సకినాలు ఉన్నాయి.
చేసుకున్నా.
ఉహ్. హలో ఏంటి.
థ్యాంక్యూ.
హలో. వినిపిస్తుంది. ఓకే ఓకే. వినిపిస్తుంది. కే స్. సకినాల్ జే సకినాల్. అలు చేయం.
ఓకే.
ఓకే.
స్త రాసిల మొత్తం అయితే బాగా.
సకినాల్ అంటే.
సకినాల్ అంటే తెల్వద.
హ.
వైట్ గా ఉండి ఇట్లా రింగులు రింగులు తిప్తారు గాజులు అని చేతికి వేసుకుంటారు.
ఆ ఓకే ఓకే ఓకే చే అప్పుడు చేసేది. ఇప్పుడు చేయరు. చే ఆహా. పలు చేస్తారు లేకని చేతికి ఒక ముద్ద పెట్టి రౌండ్ గా తిపుతారు
ఆ అవునవును అర్షలులను సకినాలు మనం తెలుగు వాళ్ళు ఆ సంక్రాంతి పండుగలు చేసుకుంటారు
ఆహా
ఉ గొబ్బమ్మలు పెట్టి ముగ్గులు వేసి
హ
మంచిగా హరిదాసులు వస్తారు ఆవులు వస్తాయి మంచి పూజ చేస్తారు అదే జనరల్ గా సంక్రాంతి అంటే ఫార్మల్స్ కి మంచి మంచిద అన్నమాట అయ్యా వాళ్ళకి
భయదగ్గర పోయి కొబ్బర్కాయగట్ టి ఆ అవుళ పూజ చేసి ఆ మొకి అటి వాళ ఆవు కాళ్ళ మీద పడి
హ
అ
అప్పుడు వెనకట్ల బండి బండ్లు ఉన్నప్పుడుయితే ఆ మనకే ఎదులు ఉంటాయి కాబట్టి వాటికి మంచి దండలు కట్టి పూజ చేసి బొట్టు పెట్టి
కాల్ముఖి
కాల్ముఖి మస్తు చేస్తారు అసల్కి
స్టార్ట్ చేస్తరు ఆంధ్రలో బాగా జరుగుతాది ఏక ఇక్కడ జరిగేది ఏకువ
ఉ అవును ఆంధ్రాలో అంటే ఇ ఫేమస్ ఇ కోడిపందాలు ఆ రేస్లు చాలా ఇది మొన్న అచ్యుతనాయుడ ఎవరు మీద కేసు కూడా అయ్యాగా కోడి పందాలు పెట్టి అని
ఆఓహా
ఎవరో పేరంతా ఎగ్జైట్ గుర్తికులేదు కానీ ఎవరు దసరా దసరలా సెలబ్రేషస్కుంట్రు మీ అక్కల్ వస్తసార మీ అన్నలు అక్కలు వది నాలు
అందరు వస్తారు బాగా చేసుకుంటాం
ఉ దసరా అంటే ఇయ్యవ్
ఈ సారి దుర్గమాతను బెట్ ట్టింది మేమే
అవున తొమ్మిది రోజులు పూజ చేస్తారు కదా దుర్గమ్మకి మీ ఊర్లో ఉందా దుర్గమ్మ లేక్ పోతే మీరు బొమ్మ తీసుకొచ్చి పెట్టిన్ల
బొమ్మ తీసుకొనే పెడతాం
ఆ జనల ఎందుకనీ నిమ్మర్జనం చేయాలి కదా ఉమ్ ఒక్కసారి మా పెద్దనాన్న పెట్టిండు పెట్టినప్పుడు ఆ తొమ్మిది రోజులు తొమ్మిది చీరలు చీరలు పెట్టిండు ఒక చీర మా మమ్మీకి ఇచ్చిుండే
ఉహు
అట్లా నాకు తెలుసు దుర్గమ్మని పెట్ తారువు వినాయకున్లెక్కనే అని ఆహా అవునా ఉహు ఉహు
బస్సు
ఆహా బెట్రే ఈసారి వినాయకుని పండుగ కూడా సెప్టెంబర్ ఏ ఏ తారీఖు వస్తుందో చూశి మేము కూడా విగ్రహం అన్న అన్నదానం అన్న చెపియాలి
ఉమ్
ఇంకా మీ ఊళ్ళో మంచి జరుగుతద వినాయక పండుగ వినాయక చవితి
వినాయకుడు తక్కువ చాలా ఉంటాయి కాబట్టి దుర్గమా ఒక్కటే ఉంటుది వూళ్ళో కాబట్టి
ఇప్పుడొద్దురా ఇప్పుడొద్దురా
వినాయకుడు అయితే చాలా ఉంది దేవుళ్ళే సో ఎవళ్ళ దగ్గర ఎవళ్ళ దగ్గర ఎవళ్ళ దగ్గర వాళ్ళే చేసుకుంటారు దుర్గమాత అయితే ఉన్నది ఒకటే ఒకటి కాబట్టి ఉ
కానీ ఎన్ని స్టాచ్యూస్ పెడతరు ఎన్ని వినాయకుని పెడతరు
అవును
ఉహు
నా ఊళ్ళోనే నా విలేజ్ లోనే ఒక ఇరవై దాకా వెళ్తాయి ఇరవై ట్వెల్త్
ఇంకా ఉంటా ఇంకా ఇంకేదేవుళ్ళు మేడారం పోయిన్లు కదా మీరు
అవునా
అరె ఎప్పుడో మీ ఫ్రెండ్స్ తో పోతా అనేసినీ అన్నావ్
ఆ పోలే పోదాం అంటున్న కానీ పోలే
అవున
చూడ్డానికన్నా పోదాం అనుకోన
ఊ హు మేం బోయినం మన్ చిన్నగరిన్ దర్శనం అక్కడట ఒకా వింత తెలుసా అంత బంగారం బె బెల్లం ఉంటది గదా
ఉమ్
క చీమరాదట తెలుసా అంత గద్దెల మీదిక్కి ఒక్క చీమ రాదట నిజంగా ఎంత గ్రేట్ కదా
ఉం
ఉమ్ డోరేషన్ విష్ణు ఉమ్
కానీ ఇంక కొంచెం మంచిగ చేస్తే మంచిగా ఉండగా బాత్రూమ్లు గా అది ఇది కొంచెం చెక్ చేస్తే బాగుంటు సీతక్ కుంది కదా సీతక్క అని చేయిత్తే అయిపోతది
ఊమ్ అదే అయినా చెప్పాలి అంటే మునుపులే తొందరగ్ దర్శనం అయిపోయి తొందరగా పోయేదిరా
ఆహ్
ఇప్పుడే లాగ్ అవుతుంది బ
ఉంటాంటే ఉంటంటే ఎక్కువ అయితూరు ఉంటంటే ఉంటంటే కువైతరు
ఊమ్ ఇంకా మీ లక్కి తెలుసా మాతోట మేము బయట పడ్డాము మా తర్వాత అయితే ఎన్ని కార్లు తెలుసా రెండు కిలోమీటర్ల వరకి ట్రాఫిక్కే తెలుసా అన్నీ కార్లే తెలుసా మేం ఒచ్చి తొందర్ తొందర కా ఇల్ ఇరవై ఐదు నిమిషాలల్లో మాకు దర్శనం అయిపోయింది
ఉ హుమ్
టక్కడక్క ప్లేజ్ జూస్ కొని ఆడ ఆట గోషించుకొని అక్కడనే కట్ చేసటోడిని మాట్లాడుకొని టక్కడక్క వేసుకున్నాం తొందరగా అయిపోయింది మళ్ళా సాయంత్రం ఐదింటి వరకు ఇంటికి చేరికునేటట్టు చూసుకున్నాం ఎందుకంటే తెల్లడితే మసు స్కూల్ కి వెళ్ళాలి
ఉ హు వి ఐ పి దర్శనం ఆ నార్మల్
నార్మలే విఐ అక్కడ విఐపి అంటే ఏమింటంది తొందరనే అయిపోతదిరా
ఉమ్
ఉమ్ చాల మం చిజరి ఈ సండే రోజు కొమరవేలి కెళ్ళాలి
నైడి
ఏమైడి
న నొ ఒకసారి చే పతు
ఆ చూసా చూసా ఇక ఇక సోవిందులో సుండేది లె కనీ
ఆ
ఉమ్ ఇందులో ఓన్లీ మూవీస్ గురించి పండగల గురించి వాతావరణం గురించి జనరల్ గా రొటీన్ గా మాట్లాడు కుండే ముచ్చట్లు
ఓకే
ఉమ్ ఇట్లా మాట్లాడుకోవాలి కడ్ అడి కదా క కాలుసు
ఆ అర కాడక్కడ
ఉమ్ ఉమ్ బుకైనా వస్తున్నాయా ఇంట్లో కూర్చు సని నా కవు గా సారీ నా కవిత నీకే రావుగ ఇంకా ఇంకా మీరు వెళ్లరు కదా ఎట్లా కొమర వెల్లికి అని జాతర్లకి వెళ్తారా
ఆహా
కదా వెళ్ళరు కదా ఉమ్ ఏ
ఇంకా ధారకు పోవాల ధ్వారక
అరే నీకు చెప్పడం మర్చిపోయినా మాకు టూర్ ఉందిరా
ఎప్పుడు
ఆ ఎయిటీన్త్ నుంచి మే ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నుంచి మే ఎయిత్ వరకి
ఆ ఎవరు ఎవరెవరు
మా సార్ వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికి ఒక గ్రూప్ ఉంటదిరా రేవాని ఓన్లీ రెడ్డిస్ ఏ రెడ్డిస్ కే అనుమా అ అందులో పోయిన సారి కొత్త కొత్త ఉత్సవంల యాడ్ చేసు కుండ్రు అయితే య పోయి మనీ ఎనభై వేలు ఎనభై వేలు కట్టి ఉండాలే ఇప్పుడు రెడీస్ సంగాలు ఉంటాయి చూడు అట్లా
ఆహాహా
అయితే పోయి మా సార్ అంత ముందుకు మా మరిది మా బావా టీలు వాళ్ళకు రీసెంట్ గా మా బావకు గవర్నమెంట్ సెంట్రల్ జాబ్ వచ్చింది. ఆయనే పోయిన ఇయర్ ఉన్నాడు. కట్టుకున్నాడు. ఆ అంత ముందు ఆ మా మరిది కూడా పోయిన ఇయర్ కట్టుకున్నాడు. ఆయన ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఎందుకోలేడు ఇప్పుడు ఉన్నాడు అనమాట. ఎప్పుడు పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలుం ఏ టూర్ వేసినా కూడా వెళ్ళాం కదా అన్నట్టు కట్టుకోలే అయినే ఈ పోయిన సంవత్సరం వాళ్ళిద్దరు కట్టింలు ఈ సంవత్సరం మ సార్ కట్టిండు.
ఉహా
ఉ అయితే టూర్ అనమాట కాశీ అట్లా రెండు మూడు చుట్టుపక్కల
కాశక్ బల్ ధార్ క్క పోాలి సాలు ముందైతే ద్వారకా తర్వాత కాశి
ఉ అట్ల అట్లా కొన్ని కొన్ని ప్లేసెస్ పెట్టిళు కాకపోతే కుదురుతో కుదరదొ చూడాలే. దేవుడుగుళలు కదా అందరికి ఎట్లా వీలు పడదు కదా
హ
టెన్ డేస్ టూరు పోయేప్పుడు ట్రైన్లాట వచ్చేటపుడు ఇప్పుడు ఫ్లైట్ లో ఆట
ఆహా
లక్కీ లేందంటే ఈసారి మమ్మల్ని ఒక్కరినే తీసుకున్నారు. మసరు ఫస్ట్ కట్టిండన్నమాట. ఆ
ఆహా
మ సార్ ఫస్ట్ కటిఅనమాట ఆ కట్టినాక అందరు. అందరుకొడదామని వస్తే లే లేదు. ఈసారి ఎక్కువ మంది అైతులు ఇంకో క్రియేట్ చేసుకోవాలి. తప్ప ఇందులో వద్దు జనాలు ఎక్కువ అయితున్నార అనే సన్నారట మైన గట్టి సైన్ సైన్స్ పెట్టిలు వాళ్ళు కట్టగానే ఇగ అట్లా అమ్మసారి వరకే లాస్ట్ అయ్యంది. హం ఎందుకంట మా రిలేటివ్స్ అందరు ఇందరు ఉన్నాక వేరేల ఉండొచ్చు ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ కి ఎక్కువ ఉండొచ్చు.
కంప్లీట్ అయింది
ఆ
కంప్లీట్ టైపింగ్
ఏంటి టెన్ ఆ